హలో
బాగున్నారండి నమస్క
ఉమ్ బాగునామండి మీరు బాగున్నారా ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఉమ్ ఏం చేస్తా ఏం చేలేదండి పైన టెర్రస్ పైన అలా వాకింగ్ చేస్తా ఉన్నా మీరు
అవునా మేము కార్డర్ లో అలా తిరుగుతూ ఉన్నామండి
ఓకే అండి
స్నాక్స్ తిన్నారా
ఏం తినలేదు మీరు
కాఫీ అయింద
కాఫీ కూడ లేదండి కాఫీ తాగను నేను
మేము కాఫీ తాగమండి
ఓకే అండి
ఈరోజు మనము చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందామ
ఓకే అండి మాట్లాడుకుందాం
చిన్నప్పుడు మీ
హలో
చిన్నప్పుడు మీరు ఎల ఉండే వాళ్ళు మీకు చిన్ననాటి జ్ఞాపన్నకలు
ఆ ఉన్నానండి చిన్నప్పటి నుంచి చాలా అల్లరిగా ఉండేదాన్ని ఇంట్లో వాళ్ళతో కాని మరి నెక్స్ట్ రిలేటివ్స్ తో ని బాగ తె దెబ్బల్ తినేదన్ని అల్లరి ఎక్కువ చేసి
అవునా అండి
స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వెళ్ళిపోతా అంటీ ఫైవ్ వచ్చేస్తాను ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఇంటికి రాకకుండ ఉంటాండి
అంతే అండి చిన్నప్పుడు అట్లలాగే ఉంటది లైఫ్
అవునండి చాల అల్లరి చేసేదాన్ని అండి నేను మాత్రం చిన్నప్పుడు బగా దెబ్బల్ పడేవి నాకు
అవునా ఎవరు ఎక్కువ కొట్టారండి మిమ్మల్ని
నన్నోచ్చి మా పెద్దమ్మ మా మామ వాళ్ళ చాల గట్టిగ కొట్టేశారండి
అంతగా
అంతగా అంటే ఇంగ సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే నేను అక్కడే ఉంటాండి బాగ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అక్కడ బాగ అల్లరు బాగా చేసేదాన్ని ఆ పెద్దమ్మ కొట్టేవారు అమ్మమ్మ ప్రొటెక్ట్ ప్రొటెక్టర్ అనమాట
బ్యాక్ బోన్ లాంటిది
అమ్మ కాదండి అమ్మమ్మ
అమ్మమ్మా ఓకే
అవునండి అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి నేను ముగ్గురు ముగ్గురు సిస్టర్స్ ఉన్న కూడా ముగ్గురులోకుడ నన్నే ఎక్కువ బాగ చసుకుండేది
చిన్నదానివి కాబట్టి చూసుకునే వాళ్ళ అన్నమాట అయితే
ఆ అవునండి ఇప్పుడు కొంచెం మా చెల్లెలు వచ్చేసిన మా చెల్లల మీద ఎక్కువ ప్రేమ ఇప్పుడు కొంచెం
అంతే అండి ఎవరికైనా అంటే చిన్న పిల్లలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరై న
అలా నాకైతే నాకే ఎక్కువ ఇంపార్టెంట్ చిన్న పాపని అనేది ఏం కాదు గాని నన్నే ఎక్కువ కేర్ చేస్త ఉండే బాగా చూసుకుంటా ఉండే మా అమ్మమ్మ అంటే నాకు చాన ఇష్టం అండి ఇప్పుడు కూడ పోయినప్పుడల్లా నన్ను ఇంత బాగ చూసుకుంటాదో
అవునా అండి
అవునండీ
ఇంకా మీకు చిన్నప్పటి ఆటలు ఏమైన గుర్తున్నాయ
ఆటలంటే బాగా ఆడు కొనే వాళ్ళమండి మేము ఒక ఊర్లో మా ఏజ్ వాళ్లు మేమా సూతోపిల్లాట ఆడినం చిన్నప్పుడు తొక్కడు బిల్లట తొక్కడు బుల్ల కోతికొమ్మచాట మరి నెక్స్ట్ డింగ్డాంబెల్ ఆ ఇలాంటి ఆటలన్నీ బాగాడేదాన్నండి
గోలే గుడ్లు చిల్లా కట్టి కట్
ఆ ఆ అవునండి అవిగూడ బా గాడేదాన్ని
ల్లాట ఇట్లాంటివన్నీ గ్రీటింగ్ లాట
గ్రీటింగ్స్ ఆడైతే ఇంగా బాగాడేవాళ్ళ మండి
ఆ
వన్ మంత్ టూ మంత్స్ చాలా వేరండి అసలు ఇప్పుడసలు ఆ లైఫ్ రాదండి మాకసలు
అంటే అప్పుడు చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు ఏ ఎలాంటి కల్మషం ఉంటదా వైస్లో అంటే అబ్బాయిలా అమ్మా తేడాలు కూడా అంటే అందరు కలిసి ఆడుకునే వాళ్ళు అలాంటి అంటే పెద్దవాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు ఇప్పుడు అందరూ అంటే మనుషులు కల్ కల్మష్మంట యారు
అవునండి అసలు ఇబుడు తేడాలు చూసే ఒకమ్మాయి ఒగబ్బాయి ఉన్నారంటే అక్కడ ఏమే జరుగుతా ఉంది అనే ఇంటెన్షన్ తో చూసే స్తనండి ఎస్
అప్పుడు అలాంటివి లేవులెండి
అవునండి అస్సలు బాగెంజాయ్ చేసేవాళ్ళం
సండే వచ్చిందంటే ఇంకా ఆ రోజు ఒక పండుగ
మా అమ్మగారైతే ఇంగ నన్నెతుక్కొంటూ వచ్చేస్తారనేద్ పొద్దున్నే టిఫన్ చేసి బైటికెళ్ల్ నంటే ఆఫ్టర్నూన్ వరకు అసలు ఇంటి మొహమే చూడననమాట మా అమ్మగారే వచ్చే వారు నన్నెతుక్కు ఉంట కట్టి పట్టుకోని చేతిలో వచ్చేవారసలు ఎక్కడుంది ఈ పాప ఎక్కడుంది ఈ బాప అనెతుక్కుంటా
అయితే అమ్మతో కూడా దెబ్బలు తిన్నట్టున్నారే
చాలా అల్లరి చేసేదాన్ని మా ఇంలలో నేనొక్కదాన్ని మా ఇంట్లో నేనొక్కదాన్ని అంత అల్లరు చేసే దన్
ఎందుకండి అంతల్లరా
ఏమో అండి అప్పుడు అంతే గదా ఇప్పుడు ఆ మెమోరీస్ అన్ని ఉన్నాయి అప్పుడు అల్లా చేసా కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు నా గురించి బా చెప్పుకుంటారు గదా ఇప్పుడేం చెయనులేండి ఇప్పుడేం అలా చెయను గదా అళ్ల అప్పుడు బాగా మెమోరీస్ అన్ని బాగు
చిన్నప్పుడు కాబట్టి అలా చేసింటారు పెద్దయిన తర్వాత స్తారా అలాంటి వేంటి
ఆహా చేసేదండి లేదండి కానీ ఫ్రెండ్స్ తో ఎప్పుడన్న కలిసినప్పుడు బా గల్లరి చేస్తా
అది మామూలేనండి ఫ్రెండ్స్ దగ్గర కదా అలాగే ఉంటది చిల్ అవ్వాలి
పోనండి
ఫ్యామిలీ దగ్గరకి వచ్చేటప్పటికి అలాంటివి కుదరవు కాబట్టి ఫ్రెండ్స్
ఆ అవునండి మీరండి మీ చిన్న నాటి మెమోరీస్ ఎలా ఉండిటేటీవీ మీలైఫ్ లో
ఇంకా అండి
మీ చిన్ననాటి మెమోరీస్ ఎలా ఉండిటేటీవీ మీ లైఫ్ లో
నా లైఫ్ నా లైఫ్ కూడా అంతే అండి అంటే నేను మరీ అంత అల్లరి చేసేదాని కాదు కానీ అబ్బాయిలతో ఆడేదాన్ని మా చుట్టుపక్కల అమ్మాయిలు ఉంటే తక్కువ అబ్బాయిలు ఎక్కువ ఉండే వాళ్ళు అబ్ అబ్బాయిలతో కలిసి ఆడేదాన్ని అది మా అన్నయ్యకి ఇష్టం ఉ డేది కాదు ఒక రోజు ఒక రోజు చూసి నేను అబ్బాయి ఆడతావా అని ఇంటికి లాక్కొని వచ్చాడండి
మీరు కూడా అట్లయితే అప్పుడు అప్పుడప్పుడన్నా మీరు దెబ్బలు తిన్నారు అట్లయితే
అయ్యో మా అమ్మ బాగా ఉతికేసింది మా అమ్మ అయితే ఇంకా కట్టి పరక అన్ని కొట్టిందండి మా నాన్న పాపం ఒకసారి కొట్టారు కానీ అమ్మ మాత్రం బాగ కొట్టేది
ఆహా ఓకే అండి
ఇంకా అండి
మీరు అండి మీ మీ స్కూల్స్ ఎలా ఉండేదండి మీ చ చిన్నప్పుడు స్కూల్ స్కూల్ మెమోరీస్ ఎలా ఉండేటివి
స్కూల్ అంటే మా ఊర్లోనే స్కూల్ ఉండింది బాగా నైన్ కంతా స్కూల్ కి వెళ్ళిపోయే వాళ్ళము కానీ మాకి మా అక్కపిల్లలు చిన్న పిల్లలు అనమాట నేను రోజు ఆ పిల్లలు తో ఆడుకుంటూ కొంచెం లేట్ గా స్కూల్ కి వెళ్ళలేదాన్ని స్కూల్ లో కూడా లేట్ గా వచ్చినందుకు మా పీటి సారు అప్పుడప్పుడు దెబ్బలు వేసేవాళ్ళు ఆ సార్తో గుడా అంటే వెళ్ళి తొందరగా పోవాల అనుకుంటాము కానీ కుదిరేది కాదండి చిన్న పిల్లల అనమాట అమ్మ వా పిల్లలతోనే సరిపోయేది అమ్మకి వంట లేటుగా చేసేవాళ్ళు తినిపోయేసరికి లేట్ అయ్యేది పీఈటి సార్ రెండు పీకేవాడు కానీ నెక్స్ట్ డే తొందరగా పోవాలనుకుంటాము కానీ కుదిరేది నువ్వు
ఆ హహ అది అందరి లైఫ్ లోనే ఉండేదే లేండి
మళ్ళీ చిన్ననాటి ఫ్రెండ్సు ఇప్పడికి కాల్ చేస్తూ ఉంట రు మాట్లాడుతూ ఉంటాము ఏమంటె కలవడానికి
ఒకే ఒకే అండి ఇప్పుడు ఎవరెవరి లైఫ్లో వాళ్ళు బిజి అయిపోయారు కదా
అవునండి ఎవరు లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు అందరికి చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కెళ్లే పిల్లలు ఉన్నారు కాబట్టి అందరు బిజీగా ఉండేటప్పటికి కుదిరే కలవడానికి కుదరట్లేదు అందుక్ కని ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాము ఆ
వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉండం వల్ల దూరంగ్ ఉండే వాళ్ళు కూడా
దగ్గరగా అనిపిస్తున్నారు ఆ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత కొన్ని మంచి కొన్ని చెడు జరుగుతున్నాయి
అవునండి ఈ టెక్నాలజీ వల్ల పిల్లలు కూడ చాలా డిస్ట్రాక్ట్ అయిపోతు ఉన్నారు
అంటే అప్పుడు మన వయసులో బా టీవీను మొబైల్స్ ఏమి ఉండేవి కాదు ఎంతసేపున మనం బయటికెళ్ళి ఆడుకోవాలనే ఇంటెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు బయటికెళ్ళి ఆడుకొండ్ర అని చెప్ప చెప్పిన బయటికెళ్లనిచేది బయటికెళ్లేది లేదు ఎంసేపు ఉన్న స్క్రీను మొబైల్ స్క్రీను మొబైల్ ఇంతే బయటికెళ్ళి ఆడుకోం రా అంటే ఆడుకోరండి
అవునండి మరీ మా మా పిల్లలు అలా కాదండి బాగుంటారు అంటే ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడొక్కటే ఫోన్ యూస్ చేస్తారు మిగతా టైమ్స్ లో అంతా బాగు పిల్లలతో బాగా మంచిగ ఆడుకుంటారండి వాళ్ళ దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి బొమ్మలతో బాగా ఆడుకుంటారు
ఇప్పుడు కొంచెము పిల్లలు అంటే హాలిడేస్ లో పిల్లలు అంతా గ్యాదర్ అయితారు ఒకచోటికి కి అప్పుడు బాగా ఆడుకుంటరు ఇప్పుడూ ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఎవరు ఆడుకునే ఫ్రెండ్స్ లేక పిల్లలు ఎక్కువ క్వా ఇంట్లోనే ఉంటున్నారు బయటికి వెళ్ళట్లే
అలాంటప్పుడు ఇంట్లోనే మనం కొన్ని గేమ్స్ పెట్టించేసి చేయాలండి వాళ్ళు ఆడుకోవడానికి
ఆటికి టీవీలో ఆ అప్పటికి టీవీలో అంటే పిల్లలకి సంబంధించేవ్తే పెడతామండి అట్లన్నాయితే నేర్చుకుంటరు పిల్లలు అన్నట్టు రీల్సు అలాంటివి చూడకుండా పిల్లలకు సంబంధిం చిన్డేట్వి సబ్జెక్ట్ సంబంధించిండేటివే మొ ఆ టీవీ లో ప్లే చేస్తామండి
అవున అండి అలా అప్ అలా కూడ మంచిదే లేండి పిల్లలు జ్ఞానం అంటే జ్ఞానోదయం అంటే నాలెడ్జ్ వస్తుంది స్థవుండడది పిల్లోళ్లకి మంచిగా తెలివి తేటల్ ఇంప్రూవ్ అవుతా ఉంట టాయి మంచి మంచి కార్యక్రమాలండి మీరు చేసే
ఏమంటే మా పెద్దోడికి సైకిలింగ్ అంటే బాగా ఇష్టమూ సైకిల్ బాగా తొప్పు తడు మా చిన్నడికి స్కేటింగ్ అంటే ఇష్టము స్కేటింగ్ బాగా ఆ ఎళ్తాడు
అవునండి వాళ్ళకి ఇష్టమైన తీసిస్తే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు రు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటాంటారు
మా పిల్లలు మంచి పిల్లలు అండి బాగా ఆడుకుంటారు ఇబ్బంది పెట్టరు అల్లరి చేయరు
ఆహా మంచి పిల్లలండి అలా ఉండాల పిల్లలు అంటే అందరికి కొంతమంది పిల్లలు ఉంటారండి అవునండి కొంతమంది పిల్లలు ఉంటారు చాన అల్లరి చేస్తారు సౌండ్ అంటారు మా పక్కింటి పిల్లోలు ఉంటారు కూ వాళ్ళయితే ఎన్ని టైమ్ కొట్టుకుంటారు ఏడుస్తారు కొట్టుకుంటారు ఏడుస్తారు అసలు తినరు పడుకోరు పడుకునే టై లో సెల్లులు కావాలంటారు తినే టైం లో మాత్రం ఏడుస్తా ఉంటంటారు
అంతే అండి పిల్లలందరూ అట్లా వున్
అవునండి మీ పిల్లలు చాలా బిస్ట్ అండి అసలు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయ్యరు ఏమి చెయ్యరు
అవునండి మీక్ మీరు మీ సమయాన్ని మా కోసం ఇంతసేపు కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదాలండి
ధన్యవాదములు